హలో ఆ ఏం జేస్త్నా
ఏం జెయట్లా నువ్వేం తిన్నా నువ్వేం జేస్తున్నా
ఏ ముందు ఏం దు ఇప్పుడు దాకా పని పని చేసా ఇంట్లో కొంచెం పని బట్లు మడతేస్తాంటి గడియా అ
ఇంట్లో పని చేసుకున్నావా
ఆ
నువ్వే చేస్తావ అన్నీ
ఆహా అమ్మ కూడా చేస్తది కొన్ని
హ
ఉ
ముందు మీ పీరియడ్స్ వచ్చినప్పుడు మీరు ఇంట్లో రాకూడదు కదా
ఆహా రాకూడదు బయట సపరేట్ గ ఉండాలి
అప్పుడు ఆంటీనే చేసుకోవాలి కద
ఆ
నీ పని నువ్వు చేసుకోవాలి అంతేగా అవును
నాకు చెయ్యాలా మళ్ళీ ఇంట్లో చూసుకోవాలా ఊ
పూజలు చేస్తారు కాప్పుడు
ఆ అంటే మేము బయట ఉంటే చేస్తది మా అమ్మ ఒకళ బయట లేకపోతే అంటే వర్షాకాలంలో బయట ఉండలేము కదా వర్షం పడుతది కదా
అవును ఉమ్
అప్పుడు ఆ అక్కడ ఏం చేస్తామంటే ఇంకా ఒక సపరేట్గా ఒక మూలన కూర్చోవట ఇంట్లో
హూ
కూర్చుని ఇంకా అటు ఇటు అప్పుడైతే ఇంట్లో కూర్చునప్పుడు పూజలు చేయడానికి కుదరదు
ఊ
ఒక హా ఫైవ్ డేస్ చేయడానికి కుదరదు తర్వాత మళ్ళీ ఇల్లు ఇల్లు తుడుసుకచ్చుకొని ఇల్ గడిగి బట్లు దుప్పట్లు కాటన్స్ అయన్నీ ఉతుక్కోని మళ్ళీ అప్పుడు తర్వాత పూ చేసుకోవాలనుకుంటే మన్ ఫైవ్ డేస్ అయిపోగాల మన మన దుప్పతి మంచం ఇవి ఉంటాయి కదా ఇయన్నీ మళ్ళీ మట్ంచకోవాలి మనమే ఉతుక్కోవాలి మన అమ్మ వాళ్ళు ఉతకర మళ్ళీ
నీ నీ దుపట్టవా
ఆ నా దుప్పట్లు అయి నేనే ఉతుక్కోవాలి నా మంచం ఎన్ని నేనుతుక్కోవాలి
అసప్పుడి
కాకపోతే ఐదు రోజులు ఏం చేత్తామ అంటే ఇంట్లో ఏం పని జేయను ఒక్కసోటిన ఉంటాం కదా అటు ఇటు తిరగకూడదు కదా గీ పనీజెయను అంతె
ఉ
ఐదో రోజు అన్ని సరిపేసయన్నీ కడుక్కొచ్చుకొని అప్పుడు అప్పుడు మళ్ళి ఐదు రోజులు తలస్నానం చేయాల్సిందే
హూ
అ
ఆంటికి వచ్చిన నువే చేయాలి అలాగే ఆంటికి వచ్చినా
సపరేట్గా ఉంటే మళ్ళీ నేను చేసుకోవాలి ఇంట్లో పని మొత్తం
అంటే ఒకరు కాకపోయినా ఒకరితో అలా తీసుకుంటారు
అంతే ఈ నెల్లో నాకు అయిపోయింది అనుకో సో ముందు నా కైపోత తరువాత మా అమ్మకి తర్వాత మళ్ళీ కాదు రోజు తడే అయిపోతుంది
ఇద్దరుకి ఒకటేసారి వస్తే
ఓకే సార్ జాస్తతి మీ మరానా
ఆ
మామూలుగాయితే వర్షాకాలం కాబట్టి ఇంట్లో ఉంటాం లేకపోతే మన ఆడ వండి పెడతాడు ఒకేసారి వస్తే
ఇలా
అలా ఎప్పుడో ఒకసారి జరిగింది ఎప్పుడు జరగదు ఎప్పుడో ఒకసారి జరి ఎప్పుడో
అలా వస్తే కష్టమేమో ఇద్దరు ఒగేసారు పనులు ఎవరు చేసుకోలేరు
అదే కదా అప్పుడైనా మనాన్న చేసిందిది అన్నం కూరలు వంటుతాడు కాకపోతే బయట పని ఇంకా బయట ఊడ్చుకనిసుకోవడం బట్టలు ఉతుక్కట అవి మేమే చేసుకోవాలి ఆ అప్పుడైనా ఆ టైమ్ లో కూడా చేసుకోవాల్సింది బట్లు పనులు
ఆ
ఉ
ఆంటి వాళ్ళు ఏం చేస్
ఆ
ఏం చేస్తున్నారు ఆంటి వారు
ఏ ఉంది ఏం పొలం పనులే ఏం చేస్తాం ఇంటి కార ఉంటారా వాళ్ళు పలం పనికి
పొలం పనులు అంటాం లేదని చాలా కష్టమేస్
పొలం పని వెళ్తా ఉంటది ఏ ఇంటి కాడ ఉండ్రు
ఎండ కూడా చాలా బాగపడుతుందిలే మనం అలా అనుకుంటాంలే గాని వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎంత బాధపడతారు అసలు
ఆ చాలా దూరం పొలం కల్లాలు చాలా దూరం
ఉ ఎండలో నడిచెళ్లాలా మళ్ళీ రావాలా
ఇంట్లో అంటే ఇప్పుడు పొద్దునపూట అంటే ఎల్ళొచ్చ ఎండ అది ఎండ వేసింది అప్పుడు నడుచుకుంట రావాలంటే కాదు అట్లా నడవులేమో అసల
మొక్కజొన్న అవ్వలేదా మీవైపు మొక్కజొన్న అవ్వలేదా
అది అయిపోయినై ఆల్మోస్ట్ కొందరయి ఉన్నయి
దానకి ఎల్
ఆ పడిపోయినయి ఉంటాయి కదా చెలు అంటే పడిపోయినా చెలు అయి మెషిన్ ఎపిచ్చినప్పుడు ఎమ్మెష్ లో కొన్ని రావు కొన్ని ఆ పాట్నే కింద ఉంటాయి ఆ ఇంకా అక్కడ ఆ పన్లు ఉంటాయి అల ఆ పని ఇంక మిషిన్ కన్నీ రావ్ కండ్లు ఆ రాన్ కన్లు ఈ చేను మొత్తం తిరిగి తిరిగి ఆ ఏరుకొని మళ్ళీ ఎప్పుడైతే మిషన్ వస్తదో చేనికి వేరే వాళ్ళు చేనికి అప్పుడు మన కండ్లు కూ తీస్కెళ్లి వాళ్ దాంట్లో పోయాలి సపరేట్గ అప్పుడు మళ్ళీ అప్పుడు ఓస్తయి హ్మ్
అప్పుడు ఏపిసారు కదా పోల్ పొలం దగ్గర కాటాలు ఎపిస్తర్
పొలం దేగ్గిర అంటే ఒక ప్లేస్ లో పారబోస్థాము ఒక ప్లేస్ చూసుకుంటాం అందరం ఒక నలుగురు ఐదుగురు ఒక ప్లేస్ చూసుకుంటాము అద్ ఆర బొత్తం నలుగురు ఐదుగురు
అంటే అమ్మేటప్పుడు ఎస్తార అవి
ఓస్ ప్లే అంతా మెషన్ ఏపిచ్చేసిన తర్వాత ఒక ప్లేస్ చూసుకుంటాం యాడ ఆరు పెడితే బాగుంటుందని ఆ అక్కడికెళ్ళి ఆరబేసేసిన తర్వాత పట్టాలు కావాలి పట్టాలు కాసిన తర్వాత ఆ మొక్క జోనక్క గింజలు ఆరబెట్టుకోవాలి మళ్ళీ అయ్యూ ఒక నాలుగు రోజులు ఎండాలి బాగ ఏండితే గాని ఆ అప్పుడు కొనుక్కునే వాళ్ళు కొంరూ అప్పుడు ఎవ వేరే వాళ్ళు ఓచ్చి కొంటా ఉంటారు
అ
మళ్ళ ఆ ఎండకున్న కొనరు ఎడైన బూజ్ వచ్చిందనుకో ఇప్పుడు మెషిన్ మీద మెషిన్ లో యాస్తము ఎసిన్ తర్వాత యావిరి పడతాయి బుజ్ ఓచ్చేస్తే మనం ఆరబెడతా ఉండాలి తిప్పుతా ఉండాలి వాట్ని ఎండుథా చూసుకోవాలి ఆ చాల కష్టం ఆ మొక్క జొన్న అంటే ఏంటి కోసేసేసి మిచిన్ అప్పుడే బస్తాలు పెట్టేయొచ్చు మనకు కావాల్సి వస్తే అయ ఎండబెడ్ అప్పుడే బస్తాల్ పెట్టే యొచ్చు ఇ అంటే మొక్కజోన్న అంటే మళ్ళీ బస్ ఎండ పెట్టాలి బస్తాలకి తీయాలి మళ్ళీ మనుషుల్ రావాలి మళ్ళీ వాళ్ళకి ఎంతో అంత ఇవ్వాలి
అవును మేము మేము ఒకసారి వేసాంలే అప్పుడు పిండు యూరియా దెందూ బ్లూ కలర్లో ఉంటాయి అవి వేయాలి మళ్ళీ
అమ్మ చాల్ ఇది మన పిండి కాసి చాలు పెట్టాలి
హ్మ్ చాల పని వుండిద్దీ మ్యా
ఆ చాల పని మా నాన్న ఈ సంవత్సరం వేసాడు మొక్కజొన్న ఎప్పుడు వేయడు మోక్ మేం వేసేది జొన్నే
హ్మ్
చెన్ ఎసార్ ఎసార్ ఇంక
లాస్ వస్తేనే అమ్మ బాద ఉం
ఆ అదిగాక వర్షం
ఎంత పెట్టుబడి పెడతామసలు రైతు ఆది దిగుబడే రా సరిగ్గా
అసలు రా ఉమ్ వాటి కె సరిపోతయ్ ఇంక మన్ చేతికి ఏమిం మన చేతికసల్ ఏమ్ రావ్
అది సొంత పొలం ఉన్న వాళ్ళకి అది కౌలోళ్లకి ఏం రావు
అదే గదా వాళ్ళకే వాళ్ళడె కూర్చుంటారు సక్కగా
ఆ మళ్ళి పదిహింటికీలు బస్తాలు అవి ఇవి అంటారం వచ్చేవే బసాలయ్యాయనుకో వాళ్ళకి సగానికి సగమిస్తే
ఇంకాప్పుడు పండించినోడికి పండించ్ ఉన్నోడికేం ఉండవ్ కొనుక్కునేళ్ళు కాను కౌలు అది చేన్ ఎవరి దగ్గరైతే తిసుకుం మనం వాళ్ళకి ఎక్కువ్ ప్రాఫిట్ అవుద్ది
అసలు ఇప్పుడు కౌళ్ళు కూడా ఏ రకంగా చెప్తున్నారు
చాలెస్తున్నారు కౌళ్లుకొరు పెరిగిపోయినయ్
ఉమ్ లక్ష అంట అరవై వేయిలంట
మళ్ళీ చిన్నేమో రోడ్ పక్కన ఉండదు లోపలికి ఏడగా నడుస్
ఆ సో రోడ్ పక్కన దైతే చెప్పక్కర్ల
ఉమ్
వాళ్ళు వాళ్ళు బ్రతికిినా లేకపోయినా చచ్చినట్టు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి నా
ఆ మళ్ళీ మోటర్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది మళ్ళీ ఆ మోటర్ ఏం చెడి పోతే మనమే చూసుకోవాలి ఆ
చేస్తూ మనకు ఎలాగు అబ్బాయ్ ఎవరైనా అబ్బాయిలుంటే మా నానకి తోడుగా ఉంటారు
ఆ లేరు కాబట్టి మనమే చూసుకోవాలి మనదు తీసుకెళ్తారుగా అంటే నైట్ టైం అంటే తీసుకెళ్లర్లే పొగల తె తీసుకెళ్తారు పోలం
సెమ్ మా నాన్న మా బాబాయ్ వాళ్ళ కొడుకస్తాడు తె
ఆ
పొదునప్పుట మందు అవి కొట్టడానికి
పిండి కట్టలు మొయ్యాలన్నా కూడా యాత్నె చేలోకి మొయ్యాలి కదా రోడ్ మీదనంతద్వి బైకు మళ్ళంనుంచి చేన్ దగ్గర మొయ్యాలంటే భుజాల మీద ఎన్ని కట్టలు తిరగాలి ఎన్ని సార్లు తిరగాలో చాలా సెప్ తిరగలి
మాములే
ఉమ్ చాలె మల్లాపిండి కట్టల్ మోసే టప్పుడు మెడ్ క్కయ్ మీద ఎసుకుంటాము ఆ మెడ పట్టెస్తా ఉంటది ఒక్కొక్కసారి
ఎంత బరువుగుంటది అసల్ అది
తెలియదు ఫస్ట్ మనలాంటోళ్ళు.
ఉమ్ మనోళ్ళవి ఉండే ఎత్తున్నా మన పెసలు
అవునా ట్యూబ్లు కావాలిగా ట్యూబ్లు తీసుకెళ్తా ఉండాలి అయి బరువు ఉం. టైమది మ అయి మన ఇంట్లో లాక తెచ్చు. కోవాలి అద్దె మళ్ళీ వాటికి అద్దె కట్టాలి.
ఆహ్ మళ్ళీ ఆయిల్ కూడా నేనే.
ఆహ్.
ఏడాంది.
మళ్ళీ ఒకవేళ మోటర్ ఉన్నళ్ళు అంటే పక్కన వాళ్ళు కూడా ఉంటారు కదా చేనోళ్ళు వాళ్ళు. వీళ్ళు కలిసి పెట్టుకోవడం అయితే వాళ్ళదైపోయిన్దాక తర్వాత మన్ది పెట్టుకోవాలి. ఒకరు పెట్టుకున్న తర్వాత ఇంకొకరు పెట్టుకోవాలి మోటారు. అయితే నీళ్లు ఆహ్
మళ్ళీ చేన్ చూసుకుంటూ ఉండాలి ఇంకెంత కడ్డీ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా తీసుకోవాలి. పోయింది మో. మావి ఒకసారి వడ్లేస్తే అలాగే నిండిపోయి అసలు. కోల మొత్తం కొంచెమే వచ్చి. నా బొటనవేలు అంతా వచ్చాయి మొక్కలు. సో మొత్తం వాటరే కనిపిస్తున్నాయి అసలు చెట్లే కనిపించట్లే.
ఆహ్.
నాన్న అప్పుడిదప్పుడు ఎళ్ంది తొందరగా పనికి వెలోచ్చి తొందరగా రెడీ అయ్యి. వాటర్ మొత్తం తీపిస్తాడు.
ఉమ్ చాలా కష్టం ఈ పని చేయాలన్నా కూడా.
కానీ గవర్నమెంట్. రైతులకు ఏమి ఇవ్వట్లేదు అసలు. వచ్చినా ప్రభుత్వమే తీసుకుంటుంది అసలేదైనా.
ఆహ్ ఇవన్నీ ఇంకా నమ్మకాలు పెట్టుకోవట్ లేదు వేస్ట్.
ఉమ్ ఇప్పుడు ఆహ్. ఏంది అది రైతు భరోసా ఉందా. కిసాన్వి అవేస్తున్నాడుగా డబ్బులు. ఊళ్ళో గ్రామాల వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పేర్ల మీద అకౌంట్ నెంబర్స్ ఇచ్చి వాళ్ళ అకౌంట్ లో. మనకి ఇట్లా నష్టమై పోయినా సరీ వరి పంట పడి. డబ్బులు లేమాన రపాయాలదు మట్టి పనులకి మాస పేర్లే రాయలే. ఇలమాది.
ఉమ్.
ఎందుకలా అందరు పేదోళ్ళేగా ఎలాగ చూసుకుంటారు ఎవరైనా.
అదే కదా.
అసలు గవర్నమెంట్ అలాంటి రూల్స్ పెట్టకూడదు ఎవరికి వచ్చిన పేరు.